హలో ఆ ఏం జేస్తున్నావ్రా.
పెళ్ళు మంది రిందా.
ఫలనే ఇసిన బట్టలు మాడత పెట్టాలే ఫుళ పను ఉన్నది కానీ శాంతనేంతలేదు
అ గ్యాస్ వ్యాసిన తకుప్పి మీ
ఆ
ఆ కొడ్పోత గ్ఞన చయి న తగ్గిందివకేనా
ఆ కొంచెం పర్లేదురా తగ్గింది ఓ ఎన్ని టాబ్లెట్ మింగిన సెట్ అయింది
అ అరై ఫులు టాబ్లెట్లు వేసుకున్నావు కదా
ఆ ఔకో ఆ టాబ్లెట్లకు ముందుకు సాయంత్రమే.
చాయెత్తాలి. ఆ
ఒక సోడా బాటిల్ మొత్తం తాగిన
ఒకే
ఉ
ప ఆ వం గైలా వెని
వన్ అట్లా చేయాలన్నా ఉండాలి చేయాల అన్నం వండాల కూరున్నది కానీ
పోయింద అక్క పోయింద
పోయింది కదా
పోయిందామాయి అము లేవా
పోయింది మరి
పోయిందా
హ్మ్
అయ్యో పోయింద బామ్మ కూడా పోయిందా అక్క ఒక్కతే పోయిందా
బై బాపమ్ ఉన్న ఉన్నది అక్కొక్కతే పోయింది
హ్మ్
అక్కడ నల్లవెల్లిలో ఆయన ఎక్కుతాడు కావోసు బస్
ఆహా ఇక్కడ మామయ్య నలబల్ల డ్యూటీ
ఆ ఇక బస్సు వచ్చిందంటే ఆయన అక్కడ మధ్యలో ఎక్కుతాడు
బస్సు వచ్చిందంటే మధ్య లో ఎక్కుదు
ధరంచి
నర్సంపేటలే కదా అక్క వాళ్ళు ఉండేది
ఆ నాసంపేటే
అక్కడికి ఎప్పుడైనా పోతారా పిన్ని అక్కడికి
ఏ పోతారా ఎక్కువ అటే పోతారు అనిరు ఇటు రా
ఎప్పుడు పెళ్ళప్పుడు ఏమో అప్పుడు చిన్నద్ పిల్లలం అప్పుడు పోయినాం
ఆ ఓ అక్కనే ఆమే బాగుంటది ఇటు తక్కువనే
అంతేనా
సగాని బాగా
ఏ ఒక్క కొడుకు కదా
ఏంటి ఆ ఒక్కడే ఇక్కడే
ఒక్కడే కొడుకు కదా అలో ఒక కొంచం ముసలలేగాపోని బాగా
వాళ్ళ అత్త కొంచెం యాక్టివ్గానే ఉంటది కని పనికి ఏమి పోదు లే చేతనై తె లేదు వాళ్ళ మామయ్య బాగా సిక్కఅయిండు
వాళ్ళ మామయ్య
ఉ
మొన్న బర్త్ డే అక్కడే చేసిలు కదా
ఆ వాళ్లత్తగారు ఎట్కన్నా వేసుకున్నది. వాళ్లత్తగారు చుట్టూల అందరినీ పిలుచుకున్నది. కుల పొలం పిలుచుకున్నది. మానోళ్ళని మాత్రం మా ఇంటి వరకే పిలిచింది.
అయితే ఆమెలే ఉన్నదిలే గానీ
ఇగ అర్థం చేసుకో ఇంగ వాళ్ళకు బాగా ప్రిపరెన్స్ ఇస్తంది. గట్ల
ఇప్పుడు ఇగ మనం అంటే సరే మనక్కని మనం అర్ధం చేసుకుంటాం వాళ్ళ సేడోళ్లు అట్ట అంటర్ అలా అర్థం చేసుకుంటారా పిన్ని వల్లోళ్లను ఐత్ పిలుసుకున్న మన తరపున పిలుచుకోలేన వాళ్ళు అంటరు కదా!
ఆహా ఆ ముందు ఇమే కాన్నే ఉంటది. తప్పు.
అంతేనా
ఆ
ఇగ అట్లా అనిపియదు కాని ఇగ మరి ఇగ మామయ్య కూడా ఏమన్ ఉంటడు కదా
ఆయన ఏమన్నాడు ఈమె చెప్పినట్టే. ట్టడ
అంతేనా ఆ మావయ్య ఎప్పుడు గట్టిగా మాట్లాడంగా జూడలే
కాకపోతే కొంచెం చిన్న సీరియస్ అయితాడు గానీ ఏమే చెప్తాడు ముందుగా గట్టి చే గిట్ల చే అంటే గట్టినే చెస్తాడు.
ఆ మీ అఖిల వాళ్ళు ఉన్నార పిన్ని వెలిల్ల
ఉన్నారు ఉన్నారు వాళ్ళు వాళ్ళ కొడుకు బర్త్డే తీసుకో పోతారు కదా ఏం మాట్లాడుతది. మంచిగానే ఉంటే
మాట్లాడుతదా
హ్మ్ గట్టిగానే ఉంటాది నాదు అందర్ దాదాపు రెస్పెక్ట్ ఏ రెస్పెక్ట్ పితర దాదాపు నాకు అందరు
ఇంకా రాలే ఇగ మనం ఎట్లా ఉంటే మనల్ని వట్టి వాళ్ళు ఉంటారు గద, పిన్ని, మనమూ. ఈ రోజు మనం మంచిగా ఉంటే, మనకంటూ అది వెనుక తిరిగి వస్తూనే ఉంటాది. అదే ఎప్పుడు కనబడదు అఖిల మన్నేమో ఆటోలో పోతాలు ఇద్దరిని పిల్లని తీసుకొని మరి
ఆలా సార్ ఇంటికి పోయిండు కావ.
ఆ ఒక రెండే ఇస్తార్ వాళ్ళ సార్ కూడా ఇక్కడే చేస్తారంట కదా ఇక్కడ బ్యాంకుల.
ఆ మధ్యాహ్నం లంచ్ కత్తండు, మళ్ళ సాయంత్రం ఇంటికి పోతాండు, ఒక్కొక్కొ. ఒక రోజు లేట్ అయితే ఇక్కడనే ఉంటాండు
అహా అదే ఇక్కడ ఇష్ మనం పక్క ఆ బిల్లింగ్ వంట నాదిలోది మొన్న మామయ్య అంటాండ అల్లాయి చేస్తానట్ రారా
అవునా
ఎవరు
మాధవ్
మధు బాబాయ ఓ మొన్న బాపమ్మ అచ్చి అమ్మ తోన్ జోకుల మా మధు కు పిల్లని చూడమంటే మీరు ఎవరు చు లేరంట వన్ మాఅమ్మ అడిగింది జోకుల జోకులు అడుగు తే ముక్కు సక్కగా ఉండాలే మూతి మంచిగా ఉండాలే మొఖం తెల్లగా ఉండాలి జుట్టు పొడుగు ఉండాలే
హ్మ్
అనీ చెప్పిందట రా మధు బాబాయ్ మధు బాబాయ్ చెప్పిండట మామయ్ కి చెప్తాంది అసువంటి క పెళ్లి ఎక్కడన ఉంటే చెప్పుళ్ళి మా మధు చేసుకుంటాడు అట పెళ్ళి అని అని చెప్తే మేము నవ్వినం
హ్మ్
అట్ల అంత ఎన్నో ఆపినయ్ ముప్పై రాజో ముప్పై సమస్త్రాలు దాకా ఉండవా
తేయిటన్ ఉంటాడు ముప్పై ఒక్కటి దాకా ఉంటారు
యవరాం
ఆ అంటావ్ మరి
ఆ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉన్నాయి మాకే మాకన్నా నాలుగైదు సంవత్సరాలు పెద్దే ఉంటావ్ తక్కు ఎటు ఉన్ ఇక్కడే అనుకుంట
ఆ ఉంటాయ్
ఉంటెగాని ఎవరైన మం టే ఏదన్న వాటిగా మాములే ఇప్పుడు సరే ప్రిపరేషన్లు అయినా ఏద నా ప్రైవేట్ గా చేసుకున్నా బాగుండు
ఆ
చుదువుకుంటానా అంటాడు ఇప్పుడు లైబ్రేరీకి పోయాడు
ఆ అయ్యో ఇప్పుడు పోతాండు కదా సాయంత్రం పోయిండు
పోయిండా
ఆ పోయిండు ఫెండ్స్ పెద్దామే కాదు ఎవరు అన్నారు బ్యాగేసుకొని ఎటుపోతాడంటే లైబ్రరీకి పోతాండు అని చెప్పా మళ్ళా టెట్టు పడుతుందట కదా
ఆ పడుతది పిన్ని‌ టూటైమ్స్ పడుతదిగా ఇయర్లీ టూటైమ్స్ పడుతది
ఏ మొన్ననేసిండు మల్ల టెట్ పడుతుంది డీఎస్సీ ఎప్పుడు ఎత్తారు మరి
డిఎస్సి ఏమో పిన్ని టెట్ అయితే సంవత్సరానికి టూటైమ్స్ అని పెట్టిలు ఒకసారి అయిపోయింది ఆల్రెడీ అన్నారు అళ్ళ రాలేదు రా అని చెప్పిండు అప్పుడు మాట్లాడినప్పుడు బాబాయ్ మళ్ళా ప్రిపేర్ అయితన్నావ్ కోర్సు ఏ బావాకు ఎంత మంది రాసింది అంత మంది క్వాలిఫై అయినే ఉన్నాయి గాని డిఎస్సి పడితే మంచిగా ఉంట ఏ పడుతలే డీఎస్సీ పడుతలే పెరిగినయా
ఆ పోయిన టేట్టుకు పెరిగి న్నాయి అంట
ఆహాహా పిన్ని టి టెట్ చేసిందా బిఎస్సీ డీఎస్సీ అంటే బీఈడీ చేసిందా
ఆ
పిన్ని టెట్టు క్వాలిఫైయేదేనా అంటే అంత ముందు మన హన్మకొండలో చేసింది కదా
అన్ని క్వాలిఫై అయినాయి ఆమెకు కాకపోతే మార్కుల కోసం రాస్తలేరా వీళ్ళు
అదే తిరగడానికి ఎక్కువ పెరిగితే కొంచెం తొందర రావడానికి అవకాశం ఉంటది
ఆ
అంటే పిన్నికి మంచిగానే ఉన్నది స్కోర్ ఇంకా
ఈసారి వచ్చినాయ్యట ఈసారి పెరిగినాయ్
అదే మొన్న పడుదయి ఇప్పుడు ఈ పోయినసారి ఇంతకుముందు టీ
హ్మ్
ఇంతకుముందు టీచర్లకు కూడా ఇచ్చిండ్రు పిన్ని, ఇంతక ముందు టీచర్లకు అంత ముందు టెట్ లేకుండే, అప్పుడు అంత ముందు బిఈడితో ఉండే
హ్మ్
అయితే మళ్ళా ఇగ అందరు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి, టీచర్ జాబ్స్ మళ్ళ రాయాలంటే రాజీతక్క రాసింది కాదు.
అవునా
హైయిస్తక్క రాసింది లేకపోతే వాళ్ళు టెట్టు క్వాలిఫై కాకపోతే వాలంటీరీ రిటైర్మెంట్ అన్నరు
హ్మ్
అంటే మళ్ళా టెట్ రాసింది క్వాలిఫై అయ్యింది. సెవెంటీ ఫై ఏమో వచ్చినాయి మార్క్స్. మన మన ఎస్సీ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ అసలు కి
వీళ్ళు ఫస్ట్ సారికే క్వాలిఫై ఫై అయిరు కానీ మార్క్స్ కోసం మళ్ళా మ్ మల్ల రాత్తారు
ఆ అదే పిన్ని క్వాలిఫై అయితాంటె ఇంక ఎక్కువ మార్క్స్ వస్తా న్ టే ఇంకా ఎక్కువ ప్రిఫెన్స్ ఉంటాద ప్
ఆ ఈ సారి కొన్ని ఎక్కువ మార్కులు వచ్ నాయిట మరి డిఎస్సీలో ఏమన్నా మళ్ల టెట్టు, దాంట్లో కూడా కొన్ని బేరుగాలని ప్రయత్నం చేస్తానరు
ఆ అదేే కొంచెం ఎక్కువ వెళ్తే ఎక్కువ ఛాన్స్ ఉంటది గా
హ్మ్ ఇది కుట్టేట్ ట్ల దాన్ని బట్ టే మాక్స్ మనకు ఆడ్ అయితాయట కదా బాగా
అవు అవునవును దాన్నే చూస్తారు ఫస్ట్
హ్మ్ దాన్ని బట్టే డిఎస్సి మార్కులు కలుపుతారట
ఆ దీని దాన్ని కలిపి ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇస్తరు మన ఏస్సి వాళ్ళకు క్
హండ్రెడ్ వరకు ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు హండ్రెడ్ దాటాలే దాట్
ఆ హల్్రెడ్ దాటాలి కాని మస్తు టఫ్ ఉంటది కాదు పిన్ని టఫ్ ఉంటది ఏసీ వాళ్ళకు సిక్ చ్చి ఔట్ టఫే గానీ మస్తు టఫ్ ఉంటదంట
నైన్టీ టూ వచ్చినయా, నైన్టీ టూ వచ్చినాయి యట మొన్నడు సారి మా చెల్లెకు
నై నైన్టీటు వచ్చినాయ
ఆ అంత ముందు ఆహ చిన్నారి పిన్ని కాదు మధ్యలో ఆమెకు నవీన కు హు చిన్న డిగ్రీ ఏసీన్ అదీ గదా అని ఏం చేయలే ఇగ
అవునా
ఆ
సరే పిన్ని
ఓకే